హలో
వినిపిస్తుందా అండి ఇప్పుడు
వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి చెప్పండి
ఆ మీరు షాపింగ్కి ఏమన్నా వెళ్తారా అండి వీకెండ్ కదా
అవునండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ డే టుమారో వెళ్దాం అనుకుంటున్నానండి
ఎక్కడికి వెళ్తారండి షాపింగ్కి మీరు
ఇంకా మేమున్న చోట స్ట్రీట్ షాపింగ్ అని ఉంటుందండి సాటర్డే సండే ఉంటాయి వీకెండ్స్ కాబట్టి సో నా చెల్లికి ప్లాజోస్ అలా కావాలి అని చెప్పింది సో అవి తీసుకుందామని నేను అనుకుంటున్నా అండి
అవునా అండి
ఆ అవునండి
ఉ మీ చెల్లి బర్త్డేనా అండి
మీరు అండి అవునండి నెక్స్ట్ మంత్ బర్త్డే ఉందండి
అవును నా అందుకే షాపింగా
అవునండి. అంతే మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అండి బయటికి వెళ్ళడం
లేదండి ఎక్కడికి ఏళ్ళానండి
అవునా
హ్
మీరేమైనా జాబ్ చేస్తున్నారా అండి
లేదండి ఇంకా ఏం జాబ్ చేయలేదండి. జాబ్ సర్చ్ చేస్తున్నాను
అవునా
ఉ మీరు అండి
ఇప్పుడు చాలా టఫ్ గా ఉంది కదండి కాంపిటీషన్ నేను కూడా అండి జాబ్ సర్చ్ చేస్తున్నా అండి.
హ్ అవునండి మీకు ట్రిప్స్కి వెళ్ళడం అంటే ఇష్టమా
ట్రిప్స్కి వెళ్ళడం అని అంటే ఇష్టమే బట్ టైర్డ్ అయిపోతానండి బాగా
అవునా
ద ఆ జర్నీ చేయడము
ఉమ్ జర్నీ అంటే అది నార్మలే కదండి మనం ఇంక కొంచెం ఓపిక తెచ్చుకొని మనం ఇంకా జర్నీ చేయాలి ఇంకా
అవునవునండి మీకు అండి
నాకు ఇష్టమే అండి బట్ ఎక్కువ ట్రావెల్ చెయలేను అనమాట ఎలా అంటే మీకు ఆ ప్లేసెస్కి వెళ్ళడం అంటే ఇష్టం అంట ఆ విల్ ఇష్టం అని చెప్తాను కానీ కొంచెం ట్రావెల్ చేయాలంటే హ్మ్ కష్టంగా అనిపిస్తది అనమాట
అవునండి నాకైతే బాడీ అసలు సహకరించదన్మాట
అవునండి మనకి కొంచెం అలవాటు అయితే ట్రావెలింగ్ తర్వాత ట్రావెలింగ్ అనేది ఆ అలానే వెళ్ళిపోతాం అనమాట కానీ ట్రావెలింగ్ అలవాటు లేనం ఇప్పుడు మనకి ఇక సడన్ గా ఒక త్రీ ఫోర్ ట్రిప్స్ కి వెళ్ళాలంటే మనకి ఇంకా వెళ్లాలినిపించదయే ఇక్కడ మనం మళ్ళా ట్రావెలింగ్ చేయాలన్నా వెళ్ళాలనా రావాలన్నా మరీ బ్యాగ్స్ ప్యాక్ చేసు కోవాలి దానికి మంచిగా డ్రెస్సెస్ తీసుకోవాలి ఫొటోస్ మంచిగా తీసుకోవాలి. అక్కడికి ఎళ్ళాలి ఇక్కడికి ఎళ్ళాలి అని అం అనిపిస్తుందా అనిపిస్తది కాని ఓపిక ఉండదు అనమాట మనుషులు
అవునండి నిజమే అని నాకు కూడా సేమ్ అండి నాకు అస్సలు ఒపిక ఉండదు. ఏదో నైట్ డ్రస్ చేసుకున్నామా తిన్నామా వర్క్ చేసుకుందామా అన్నట్టు ఉంటదండి అంతే
అవునండి
ఇంకేంటండి
ఏంటండి
మీరు ఇంట్లోనే ఉంటున్నారా అండి
లేదండి నేను పీజీలో ఉంటానండి
అవునా రీసెంట్ టైమ్ లో ఇంటికెళ్లారా అండి ఎప్పుడైనా
ఆహా లేదండి రీసెంట్ గా అయితే ఎప్పుడు ఎళ్ళలే లాస్ట్ మంత్ వెళ్ళాను ఇంటికి
ఓకేయా
వన్ డే ఉన్నాం ఇంకా అంతే తర్వాత వచ్చేసాను
అవునా
ఉమ్ అవునండి మీరు
నేను నేను కూడా వెళ్ళానండి బట్ త్రీ వీక్స్ ఉన్నానండి నేను
అవునా
అవునండి
మీకు ఇంటికి వెళ్ళడం అంటే ఇష్టమా అండి
అంటే నార్మల్ గానే మీ సైడ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తున్నట్టుందండి
అవునా అండి ఇప్పుడు బాగా సైలెంట్గా వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు ఓకేనండి
ఆవ్ నాయిసెస్ అంటే బయట ఏదన్నా సౌండ్స్ వచ్చి ఉంటాయండి
అవునండి రీసెంట్ టైమ్ లో అంటే కొంచెం ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ ఉంది అమ్మమ్మకి హెల్త్ బాలే కుంటే ఇంకా అక్కడే ఉన్నానండి ఇంకా అక్కడ హాస్పిటల్ తిరుగుతూ ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి కుకింగ్ రాదనమాట
హ్మ్మ్
సో ఇంకా డాడీకి చెల్లికి నేనే చేస్తూ అట్లా ఉన్నానండి ఇంకా
అవునవునండి
అవునండి నార్మల్ అంటే నేను వన్ వీక్ అంటే ఎక్కువ ఉండను బట్ ఈ సార్ అయితే త్రీ వీక్స్ ఉన్నానండి నేను ఇంట్లో
ఉమ్ అవునండి
అవునండి
ఉ
ఇంకేంటండి మీ పే అవున ఓకే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటండి
నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఊటీ అరకు కొడైకెనాల్ ఇవి మూడు నా ఫేవరెట్ ప్లేసెస్ అండి
ఓ
హ్మ్మ్
అవునా ఓకే
మీకు మీకండి మీకు ఫేవరెట్ ప్లేసెస్ అంటే ఏమన్న ఉన్నాయా
నాకు చార్మినార్ అంటే చాలా ఇష్టం అండి
హైదరాబాద్
ఆ చార్మినార్ నా హైదరాబాద్ లో పట్ పర్టికలర్ ప్లేస్ అంటే చార్మినార్ అంటే చాలా ఇష్టం
ఉహు
అండ్ రామోజీ ఫిలిమ్ సిటీ
టికెట్ ఎంట్రీ టికెట్ ఉంటుంద అండి రామోజీ ఫిలిమ్ సిటీకి
ఆ ఉంటుందండి ఎంట్రీ టికెట్ ఉంటుంది ఒకవేళ ఉంటుందండి ఒక థౌర్షండ్ టు ట్వల్వ్ హండర్డ్ వరకు ఉంటుంది ఒకవేళ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఈ అవునండి ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుంచి విజిటర్స్ వస్తారు కదా వాళ్ళ ఈ ఐడిస్ ఇస్తారన్నమాట ఒకవేళ ఐడి ఉంటే మనకి హాఫ్ ఆఫ్ అమౌంట్ తగ్గుదన్నమట
అవునవును
ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎల్తే ఒకవేళ ఇండస్ట్రీ వాళ్ళే వ తే వాళ్లకి ఫ్రీగా ఉంటుందండి ఎందుకంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వీళ్ళకి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి సో వాళ్లకి ఫ్రీ నే ఉంటందండి
అవునండి
చాలా బాగుంటుందండి రియల్ ప్లేసె అంటే రియల్ హౌసెస్ నౌ కొన్ని కొన్ని అయితే డూప్లికేట్ హౌసెస్ కూడా రియల్ గానే చూపిచేస్తారు అక్కడ
అమ్మో బాగుంటది కదా అండి చాలా పెద్ద ఊరు ఉన్నట్టు ఉంటదండి కదాదాఅండి
అవునండి చాలా ఉంటది ఇంకొకటి క్యాష్ చూసారా అండి మీరు ఆ షో
ఆ సుమ సుమ అవునండి
ఆ క్యాష్ షూటు షో కానీ అన్ని అన్ని షోస్ అక్కడే జరుగుతాయండి మ్యాక్స్
అవును అవునండి
ఆ వునుఅవునండి ఇంకా సీరియల్స్ లో కూడా అంతే అండి ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ అక్కడనే ఉంటాయి మీరు ఏదైనా సీరియల్ చూసుంటే మూగమనుసులే సంథింగ్ సినిమా నాకు కూడా అంత క్లారిటీగ్ తెలిదు ఆ సీరియల్ అయితే అక్కడే రామజీ ఫిలిం సిటీ లోనే తీశారండి ఆ హౌస్ లో అంట పర్టిక్యూలర్ హౌస్ లో చాలా అంటే చాలా బాగుందండి నాకు హౌసెస్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ చాలా అంటే చాలా బాగుందండి మీరు అసలు వదిలిపెట్టి రారేమో ఇంకా
అవునండి నాకు చూడాలనిపిస్తుంది గాని ఎక్కడండి కుదరదు కదా అంత లాంగ్ వెళ్లాలంటే
అవునండి ఇంకోటి ఏందం టే బస్సెస్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి లేదు అని అంటే టూరిస్ట్ టూ బస్సెస్ అన్ని ఉంటాయండి అక్కడ హైదరాబాద్ లోనే ఉంటాయి వాళ్ళకాల్ చేస్తే మనకి ఎక్కడెక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ విజిట్ చేపిస్తారండి అదివాళ్లకే అమౌంట్ ఇచ్చేస్తే మనం అమౌంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు అనమాట ఏమంటే వాళ్ళ కమిషన్ కి కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది అదేదో మనమే పోయినామంటే మనకి ఇంకా అమౌంట్ తగ్గుతది అన్నమాట
అవునవునండి అది నిజం
ఆహహ తెలిసినవాళ్లు పోతే ఏం కాదండి తెలియని వాళ్ళు పోతేనే మనకి ఎక్కడ ఏంటి అదంతా ఎందుకు ఊరికనే ఒక డబ్బులు ఎక్స్ట్రా అయినా పర్లే ఇచ్చే సరిపోతది అన్నట్టు ఉంటారండి
అవునవునండి అయినా ఇప్పుడు అందరూ డబ్బు ఉ మీరు ఉన్నంత ఇంట్రెస్టింగ్ ఎవరు మనుషుల మీద కూడా మ సరిగ్గా మాట్లాడరు కదండీ
డబ్బులుంటే రెస్పెక్ట్ ఇస్తారాండీ
అదె అదే డబ్బులుంటే అదే డబ్బులుంటే రెస్పెక్ట్ ఉంటదండీ కష్టపడాలండైనా జీవుతంలో
ఔనండి నిజమండి అలా రెస్పెక్ట్ లేకోకున్నా ఉన్నప్పుడ్ మనం కూడా కష్టపడాలీ అమౌంట్ సంపాదిచ్చాలీ అనే థాట్ లో ఉంటామండి మనం కూడా
ఔనండి
కానీ ఇప్పుడూ సిచ్యువేషన్ చాల టఫ్ఫు గా ఉందండి
ఔనవునండి
సాఫ్ట్వేర్ ఫీల్డూ ఇంకేంటండీ
ఆమ్ తిన్నారాంటీ
తిన్లేదండీ ఇంకా
ఏమండి ఇంక లేటూ దాదాపు టైం ఐపో వస్తుందీ
ఆహ్ తింటానండీ పొద్దున్నే లేటుగా తిన్నానూ
ఔనవును
ఆ సో అందుకు ఇంకా ఆకలవ్వలేదూ ఇప్పుడూ వెళ్లి తినాలండీ మా పీజీలో ఐతే టూ థర్టీ వరకు పెడతారండి
ఏమంటే పీజెస్ లో రోజు సాంబార్ రసప్ప ఇంగ వేరే ఏం ఉండదు కదండి
ఔనండీ ఏమంటే సపరేట్గా పికిళ్లూ పొడీ ఇవన్నీ ఇంట్లో నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందండి ఇంగ ఫ్రెండ్స్ అందరూ కొన్ని కొన్ని కొన్ని కొని తెచ్ తెస్తరన్మాట అవన్నీ అడ్జస్ట్ చేస్కొని తినేస్తాం అన్మాట
ఔనండి
ఔనండీ మీ పీజీలో గుడా ఈరోజు పప్పు సాంబార్ ఐ మీన్ రసం అన్ జెప్పార్ కదండి మీరు
ఔనండి
ఉహ్మ్ మీర్ తిన్డాన్ కెళ్ళలేదా అండి ఇంకా
లేదండింకా అదీం తినాలన్పిచ్చట్లేద్ మేన్ నేన్ కుడ మీలాగే లేటుగా ఫుడ్డు తిన్నా అన్మాటా అందుకనీ ఆకలవ్వట్లేద్ ఇప్పుడింకా
ఔనా
అవునండి ఆరెగూర్ రోజు మాక్ సాంబారు ఇదే అండి మాగ్గుడ పెద్ద వెరైటీస్ అంటూ ఏం ఉండవండీ సాంబారో లేకపోతే రసం ఉంటదంటి మా పి మా పీజీలో ఆ నల్లగు ఎక్ ఎక్కడన్న మనం ఇంట్లో రసం జేస్కుంటే ఎర్రగుంటది కానీ మా పీజీలో నల్లగుంటదండి రసము అది నల్ల రసం మాగూ మిరియాల్ రసమో అర్థం కాదు ఏ రసమో మాగ్ అర్ అర్థం గావడం లేదు అలా ఉంటది మాగ్ ఫుడ్డు ఉమ్ ఇంకేం జేస్తామండి తప్పదన్నాక తినాలి బైటికెళ్ళి డబ్బుల్ బెట్లేం కదా
ఔనండి అది కుడ చాలా స్పైసీ ఉంటుందేమో గదండి
చాలా అండీ అంతేనండి ఇంగ్ సరే అండి బాయ్
ఓకే అండి బాయ్ అండి